హలో హలో! ఏం చేస్తున్నారు అక్కా?
అవునా
తిన్నారా మధ్యాహ్నం?
ఇప్పుడు ఇంక తినలేరా? మార్నింగ్ ఏ తిన్నా.
మ్ పిల్లలు స్కూల్ క వెళ్ళినారా అంగన్వాడి కి నేను ఇంకా నేను తినలేదు అక్కా నేను చేసిన తినాలి
అవునా
ఆ
ఏం చేస్తున్నావు పని అయ్యిందా?
అయిందిక్కా ఊరకనే ఖాళీగా కూర్చున్నా ఇప్పుడైతే మ్ పిల్లలు ఇంకా రాలేదా? ఎంతకొస్తారు అక్కా ఇంటికి అంగన్వాడీ నుంచి
రెండున్నర మూడింటికి పంపిరు.
అవునులే తిన్నాక కొంచసేపు వాళ్ళే పడుకోబెట్టి పంపిస్తారు కదా?
అవునవును
బాగు పోతున్నారు మీ పిల్లలు మా పాప ఉంది అస్సలుకే పోదు రాక్షసి.
వాళ్ళకి అలవాటు అయింది లేండి.
ఈమె కాది అది వన్ వన్ వీక్ అట్లా పిలుచుకుపోయి ఆడే ఆడే కూర్చొని ఆడే ఉండుంటి మళ్ళీ మా పిల్లలు భయం డాక్టర్ అయితా మ్ డాక్టర్ అయితా డాక్టర్ అయితా డాక్టర్ డాక్టర్ అయితుందంట బడికి పోదు కాని డాక్టర్ అవుతుందంట.
స్కూల్ కి పోతేనే అయితారు డాక్టర్.
పడుకొనింటారా అక్కా మధ్యాహ్నం
ఆ ఏంటరా
పన్నంతా అయిపోయినాక కొంత సేపు ఆ ఖాళీ ఒక్కరే ఉన్నారా ఇంట్లోనే ఏం సౌండ్ లేదు.
అవును ఒక్క దాన్నే ఉన్నా రా ఇగ వస్తారు కదా ఇంకొక గంటకు వస్తారు.
వెళ్ళి పిలిచు పి పిల్చుకొని వస్తారా అక్క మీరు.
ఆ నేనే వెళ్తారా? మార్నింగ్ దింపేసి వస్తా తీసుకొస్తా మళ్ళీ.
అవునా, ఏం చేసినారక్కా వంట?
ఆలూ కర్రీ, చేసిందా? ఆలూ
ఆలూ
ఆ ఏమోండినవ్
మాది ఈరోజు పచ్చి చిక్కుడుగాయి చిక్కుడుకాయ కర్రీ చేసింది మా అమ్మ ఆ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానా అమ్మ చేసింది
ఉహ్
ని
ఎందుకు ఇప్పుడు మీ పాప స్కూల్ కు వెళ్ళట్లే
ఆ ఈమె పోదు పోతాది గాని అంటే నేను ఇప్పుడు ఇప్పుడు అంటే ఎయిట్ మంత్స్ ఆగి ఇక్కడే ఉన్నానా అందుకని నాతో పాటు ఇక్కడే ఉంది హ్ నేను లేకుండా ఉండలేదు అంటే ఉంటది గానీ ఆడ మా చూసుకోలేరనమాట ఈమె చేసే అల్లరికి ఈమె అత్త చూసుకోలేదు ఇంక వీళ్ళ నాన్న మాకు పొలాలు ఉన్నాయా తోటకు పోతాడు అట్ల అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నా హ్
ఇగ మీ అమ్మ వాళ్ళ ఇంటి కడ గుడ లేదా మరి
ఉంది ఉంది పీచుకల్ల మా అమ్మ వాళ్ళ తోటలాక్ పోతారా కొంచెం దూరం ఉంది. ఇక్కడ నుంచి
ఉహ్
ఇంకా నేనే పిచుకెళ్లా ఆడే కూర్చోళంటే కాదు కదా అని చెప్పి ప్పే పోవలే బిచగల లేద అక్క
మరి ఎట్లరా చిన్నగా అలవాటు చేయకపోయినవు అట్లనే
స్కూల్కే పంపిస్తాం జనవరి నుంచి అట్లానే అట్లా ఇంకా పంపియలా అక్కడేనే ఉన్నరూ ఊరూ దగ్గర ఇమెకి అంటే మా అక్క వాళ్ళ పిల్లలు అట్ల ఉన్నారా వాళ్ళతో పాటు పోతది ఇప్పుడు రెడీ చేసే అంత ఇబ్బంది అయితుందని ఇంగా ఇక్కడికే పిలుచు కచ్కు గాలే రెడీ చేసాకి ఇ క్యారీకి అంతా హు ఇబ్బంది. అవుతది కదా హు
ఎప్పుడెన్నేయర్స్
మొన్ననే ఒక త్రీ కంప్లీట్ అయి ఫోర్ పన్నాయ్ త్రీ ఇయర్స్ కంప్లీట్ హ్ ఆ చిన్న పాప
హ మా చిన్న పాపకి కూడా అంతే మార్చ్ లో ఆ మార్చ్ లో త్రీ కంప్లీట్ అయినాయ్
ఆ ఈమెకి జూన్ లో
ఉహ్
హ్
ఇప్పుడు ఫోర్ నడుస్తున్నాయి అ వెళ్తుంది స్కూల్ కి వాళ్ళ అక్క తో కలిసి
హ మీరు ఏం చదువుకున్నారు అక్క
నేను ఇంటర్ చేసిన్ర ఇంటర్ కి అన్ కంప్లీట్ అయింది
ఆ ఇంటర్ అయినాక అంటే చిన్న వయసుకే పెళ్ళి చేసేసినారా ఇంటరైనాక
అవున్ రా ఇగ మా రిలేటివ్ ఏ అందుకే ఇగ తొందరనే మళ్ళీ లాక్ డౌన్ అప్పుడు
ఆ లాక్డౌన్ ఆప్పుడా పెళ్ళి అయింది మీకి హలో హలో అక్క హలో వినిపియట్లేదా అక్క హలో వినిపియట్లేదు ఏమో హలో అక్క
వినపదితుందా రా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
లాక్ డౌన్ లో అయింది నాది
ఉ ఏ ఇయర్ అక్క
టూ థౌసండ్ ట్వంటీ వన్ రా
అవునా ఆ టైమ్ లో లాక్ డౌన్ ఏం లేదు లేదు కదా కంప్లీట్గా మాది కూడా ఆ టైంలోనే అయింది ట్వంటీ వన్ లోనే ట్వంటీ వన్ సెప్టెంబర్లో
ఆహా నైన్టీన్ నుంచి ఫుల్ తర్వాత ఇగ అప్పుడు కూడా కోవిడ్ నడుస్తుంది ట్వంటీ వన్ లో కూడా ట్వంటీ వన్ లో మే మే ఉమ్ ఫిఫ్త్ ఫిఫ్త్ కి సిక్స్త్ కి ఇగ అట్లా అయింది అయి తే అప్పుడు రిలేటివ్స్ ని కూడా ఎక్కువ పిలవద్దన్నారు గ్రామ పంచాయతీ వాళ్ళ ఇట్లా
ఆ మాది ట్వంటీ వన్ లో అయింది అంటే మా పెళ్ళి టయానికి అయితే మామూలుగంతే ఊర్లో వాళ్ళంతా కూడా పిలిచినారు కొంచెం కలిసిననారు బానే జనాలు కూడా
ఓకేగాని మళ్ళీ దూరం నుంచి వస్తారు కదా మన రిలేటివ్స్ ఉంటారు కదా చాలా వరకి మేము ఆ పిలవలే మేము చాలా వరకు అయితే
అవును ఆ కొన్ని రోజులు అది బాగా అవులే పైన నుంచి చెప్ పెట్టారు
ఆ పైన వాళ్ళే ఇగ ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అందరు జనాలు అందరు ఒక్క దగ్గర అయితారు మళ్ళీ ఒకళ్ కున్న ఎవరో ఒకళ్ళకున్నా మళ్ళ అందరికోస్ వస్తది అన్నట్టు ఇగ ఎవరిని ఎక్కువ పిలవనియలే
ఆ
ఇంకా మాకు ను దగ్గర దగ్గర ఉంటారు కదా ఇక వాళ్ళ మట్టుకే పిలుసుకున్నాం
ఆ కొన్ని రోజులు బాగా చానా ఇబ్బంది పెట్టింది కోవిడ్ అందరినీ
ఆ కోవిడ్ మరి కోవిడ్ లోనే నా ప్రెగ్నెన్సీ అనింది
అప్పుడు హాస్పిటల్ కి అంత ఇబ్బంది పడింటారు కదా అక్క
అంతే ఇగ నా అప్పటికి మ ట్వంటీ టూ లో అంత లేదు రా ఇగ జస్ట్ మాస్కు లో ఒకటే పెట్టుకోవాలి మాస్క్ తులు శానిటైజర్లు యూజ్ చేసుకోవాలి ఇగ అప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు ఇగ నాకైతే అట్లా అన్ని అనిపిలే నాకు మంచిగానే ఉంది అప్పుడు కోవిడ్ అప్పుడుగా
ఉ
కానీ భయం అయ్యేది ఏం ముట్టుకుంటే ఏది వస్తదో అని
ఆ మరి అది మనకి తెలియదు కదా
అవును బయమది ఎవరి పక్కనేను కు చోలన్నా ఈ ఆలోచించు ఆలోచించంచి గచ్చ
అవును
అదే మళ్ళీ ఒక్కదాన్ని కాదు కదా అప్పుడు ఇద్దరం మళ్ళీ కడుపులో బేబీ ఉండే
ఉం మళ్ళీ ఇబ్బంది అయితది ఏదన్నా అటాక్ అయితే అది
టాక్సిన్ వేయించుకున్నా
ప్రెగ్నెన్సీలోనే వేయిచుకున్నారా అక్క వ్యాక్సిన్
ఆ ప్రెగ్నెన్సీలో వేసార రా వ్యాక్ ను ఒకటి వేయించుకోవాళ్లంటే నే అంటే ప్రైవేట్ లో వ్యాక్సిన్ ఇది కోవిడ్ది ఫస్ట్ డోస్ వచ్చింది గా అప్పుడు అయితే వ్యాక్సిన్ వేయించుకోవాలంటే వేపిచుకున్న ఫస్ట్ డోసు ఇగ సెకండ్ డోసు వేయించుకోలే ఇగ
సెకండ్ డోస్ ఎందుకు ఏయిచుకోలేదక్క
ఇగ అప్పటికి అంత ఏం లేదు గర నార్మల్ అయిపోయింది ఇక అందుకే మేము కూడా ఇక ఊర్లో లేము మళ్ళీ మేము హెచ్ వైడి వచ్చేసినం
అ
ఈగ నాకు కుదర్లే ఈగ నేను వేయించుకోవలే ఈగ
హైదరాబాద్ లోనా ప్రజెంట్ ఉన్నది మీరు
ఆ హైదరాబాద్ లోనేరా ఓన్ కాదు రెంటే
అవునులే జాబ్ పర్పస్ మీద పోయినారేమో
హు హామ్ అలాంటిదే
అక్కడ అంగన్వాడీలు అంటే స్ట్రీట్కి ఒకటి ఉంటాయా అక్క అక్కడ
ఆ అవున రా గల్లీల లెక్క ఇప్పుడు మనకాన్న ఏమో ఒక ఊరుకి మొత్తం ఒకటి కదా ఇక్కడనే ఏమో గల్లీల లెక్క అంటే గల్లీ గల్లికి పేర్లు ఉంటాయి కదా పేరుకి ఇగ అట్లా
ఆ
అన్నట్టు గల్లీలలకు ఒకటి అట్లా పెడతారు రోడ్ నెంబర్స్ అట్లా
గవర్నమెంట్ స్కూల్స్ అవి కూడా అవి ఎట్లా ఉంటాయి
టే గవర్నమెంట్ స్కూల్స్ ఇగ ఎవరైనా రావచ్చు అవైలబులే కానీ ఇది అంగన్వాడ అయి తే రోడ్ ఇవతలా రోడ్ ఆవు అవతల అని ఇగ పేర్లుంటాయి అవతలదేమో పాపిరెడ్డి నగర్ అంటారు ఇటేమో ఆ మాది మేము ఉండేదేమో ఇప్పుడు ఇది ప్రగతి నగర్ అంటారు ఇంకోటి ఏమో అవతలి సైడ్ ఏమో ప్ర పాపిరెడ్డి నగర్ అంటారు అట్లా దానికి వేరే ఉంటాయి దీనికి వేరే ఉంటాయి
అవునులే ఏం చేస్తారు అక్క అన్న అక్కడ
వర్క్ చేస్తారా ఇంటీరియర్ వర్క్ ఉంటాయి కదా మన కబోర్డ్స్ ఇట్లా కటింగ్ చేస్తారు అన్న
ఆ అవునవునులా
ఇలాంటి కట్ చేస్తారు ఇటు అన్ని అవే కంపెనీస్ ఉంటాయరా
అక్కడంతానా
ఉ ఇటు సైడ్ అన్నీ ఇవ్వే ఎక్కువ ఉంటాయి సో ఇగ అన్నకు ఆ వర్క్ వచ్చు ఇక అదే చేస్తంది
హ సరేలే అక్క అయితే
ఆ అంట
అ